హలో
హై అండి
ఆయ్ బాగున్నారు
బాగు బాగుంనరా అండి
ఆహ్ భాగున్నంమంది
హలో బాగున్నారాండి
ఆహ్ బాగున్నా అండి పిల్లలు బాగున్నారా
బాగున్నారండి సూపర్ ఉన్నారు
అవునా హస్ మీ హస్బెండ్ బాగున్నడ
ప అందరు బాగున్నారండి అత్తయ్య మావయ్య కూడా బాగున్నారు అందరు బాగున్నారండి పడుగ పనులు స్టార్ట్ అయ్యాయ అండి మీవి
ఆహ్ స్టార్ట్ చేసామండి స్టార్ట్ చేసాం
అంటే పండగ అంటే మను కంపల్సరీ స్టెయిన్ అవ్వాలంది పండగ ముందు పన్ డకాని తర్వాత కానీ ఫిఫ్టీన్ డేస్ మొత్తం స్టెయిన్ అయిపోవాలి హౌస్ క్లీనింగ్ దగ్గర నుంచి అసలు పిండి వంటలు అంతా హడావిడి హడావిడి అండి
అవునండి నిజంగా అండి అసలు మీరు చెప్పినట్టు హండ్రెడ్ పస్ కరె అండి పాపం మా మా వైఫ్ కూడా ఒక వన్ వీక్ వన్ వీక్ నుంచి బాగా చాలా కష్టపడిపోతుందండి పాపం అసల్ చాలా ఓపిగ ఓపిక ఉండాలండి
అవునండి మీది జాయింట్ ఫ్యామిలీయా అండి లేకపోతే సింగిల్ ఫ్యామిలియా అండి
ఆహ్ సింగిల్ ఫ్యామిలీయే అండి నేను మా మా వైఫ్ ఇద్దరం పిల్లలు అంతే అండి
అట్లయితే పిండి వంటలు చేయడం కష్టమైది కదండి మీరే చేస్తారా బయట వాళ్ళకి ఇస్తారా కాంట్రాక్ట్ కి
మేమే చేస్తామ అండి ఏనీ చేస్తాం అంటే మా వరకు ఇంకా లిమిటెడ్గా చేసుకుంటాం అండి
అవునా
ఆహ్ ఆహ్ పిల్లల వరకు ఆ ఆహ్ అంటే ఓహో ఒక టన్ లేదు గాని ఆ మనకు ఎవ్రీ మంత్ ఒక రెండు మూడు పండుగలు ఉంటాయండి ప్రతి పండగ చాలా గ్రాండ్ జరుపుకుంటాం అయితే అందులోస్ స్పెషల్ గా ఉగాది ఆ దీపావళి ఏవైతే స్పెషల్ గా బా జరుపుకుంటాం సంక్రాంతి ఒకటి
ఇంకా పిల్లలకి అంటారా మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా పిల్లల కోసం కంపల్సరీ చేయాలండి
ఆహానండి అసలు అసలు ఈ పండగలంతా వాళ్ళ కోసమే అండి
మా పిల్లలయితే ఉగాది ఏయ్ ఈ ఫెస్టివల్ ఉంటది కదండి హోలీ కి మళ్ళీ ఈ దివాళికి అసలు రెస్ట్ వాళ్ళకి రెస్ట్ ఉండదు మాక్ రెస్ట్ ఉండదండి క్లీనింగ్ తోటి మా మే ఫిల్స క్లీనింగ్ తో మేం బిజ్ జీ అవ్వాలి వాళ్ళు కలర్ పూసుకోవడంలో వాళ్ళు బిజీగా ఉండాలి
అహాఆహా అవునండి మీర్ చెప్ నేట్టు నిజం అండి అయితే ఆ మా ఒళ్ళు ఈ క్రిష్ స్మస్ ప ఫెస్టివల్ కూడా బా జరుపుకుంటారండి పిల్లలలు వాళ్ళు గిఫ్ట్ బాక్స్ ఇస్తారు కదండి
అవునవునండి పి అసలు ఆ చిన్ అంత ఒక్ అందులో ఒక పెన్సిల్ ఉన్న పిల్ల్ చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి
అవునండి అయితే అన్ని గిఫ్ట్స్ అసల్ మాల్ అందుకే ఇంకో రెండు ఎక్స్ట్రా గిఫ్ట్ బాక్సులు తీసుకుంటాం అండి అ చాలా ఇష్టపడతారని చెప్పేసి
అమెరికా నుండి చాక్లెస్ ఇస్తా తెస్తారంటా
అవునండి అయి భలేగా ఒకలాంటి టేస్ట్ అండి మన లోకల్ ఎక్కడ దొరకవు అయి కొంచెం నోట్లో వేసుకుంటే పులుపుగా వగరుగా ఒకలాంటి ఫీల్లో ఆ చాక్లెట్లు చాలా బంటాయి నేను కూడా తింటా అండి పిల్లల దగ్గర లాక్ కున్ మరి తింటా
టేస్ట్ బంటాయి అన్ విన్నాను నేను కూడా విన్నానండి
ఆ అరండి ఈసారి ఒక బాక్స్ ఎక్స్ట్రా తీసుకొస్తా అండి అవ్ బాక్స్ వచ్చినప్పుడు అలా చాక్లెట్స్ వసై
సరే అండి ఓకే అండి ఓకే ఓకే అండి థ్యాంక్ యూ మీ మై అదే అండి శ్రీరామఅవమికి అండి ఆవి భద్రాచలం వెళ్తామండి
ఓహో భద్రాచలమా
అక్కడ తెప్పోత్సవం బాగా జరిగిద్ధండి
ఆ నేను చాలాసార్లు బేపర్ స్ట్రేట్మెట్ చూసానండి బాగా జరుగుతది అంట కదా
అవునండి ఎక్కడెక్కడళ్ళో వచ్చి చూస్తా ఉంటారు వేరే వేరే ఊర్ల నుంచి కూడా వచ్చి
అహా ఓహో
అంటే హంసని హంస అంటే డెకరేషన్ బాగా చేస్తారండి గుడిని కూడా బా డెకరేట్ చేస్తారన్నమాట. మాట
ఓహో అవునా అండి
ఇంకా కంపల్సరీగా ఒక టూరిస్ట్ ప్లేస్లోకి అందరు వస్తా ఉంటా అండి
ఓహో ఈసారి నేను కూడా వద్దాం అనుకుంటున్నానండి
రండండి వెళ్దాం అందరం కలిసి వెళ్దాము
ప్పుడు మాకు చెప్పండి అండి మాకు ఇన్వైట్ చేయండి ఏమనా టికెట్స్ ఉంటే బుక్ చేయండి అండి
ఓకే అండి చేస్తాము ఇప్పుడు చె భద్రాచలం అనే కాదండి ప్రతి ఫెస్టివల్కి ఈ మనం కంపల్సరీ సరిగ వర్క్ కంప్లీట్గా చేయాలి ఫస్ట్ పూజల దగ్గర నుంచి ఎర్లీ మార్నింగ్ పూజలు దగ్గర నుంచి పిండి వంటలు మన ఇంట్లో చేసే ఫుడ్డు గాని అన్ని పిల్ల కోసం కాల్సి వస్తుంది
ఆ చేయ్యాలండి పాప అసలు ఫెస్టివల్సే వాళ్ళకి ఆ ఆ
ఇప్పుడు రంజాన్ కూడా సా షాపింగ్ అయిపోయిందండి రంజాన్ కి
అహా షాపింగ్ చేసేసారా అప్పుడే
ఆ చేసేసామండి ఈ చార్మినార్ వెళ్ళాము
ఆహా ఓహో ఆహా అక్కడ చార్మినార్ దగ్గర మసీదు బాగుంటదంట అండి మక్కా మసీదు బాగుంటదంట అక్కడ రంజాన్ చాలా బాగా చేస్తారని విన్నాను
అవునండి అవును చార్మినార్ దగ్గర బ్యాంగిల్స్ బాగుంటాయి జువలరీ బాగుంటాయి ఇంకా మీకు తెలిసిందే తెలియదేముందండి మేము బాగా అంటే షైనింగ్ వేసుకుంటాం కదా లా
హ్మ్ ఉ అవునండి అవునండి
అందుకే చార్మినార్ దగ్గరకి వెళ్తామండి చాలా బాగుంటాయి
ఆహా కానీ అద్భుతమైనా పండగ అండి రంజాన్ కూడా ఒక నెలంతా ఉపవాసం ఉండి ఆ కఠినమైన పరీక్షలున్ని దాటుకుంటూ చాలా అద్భుతంగా ఆ పండగ రోజు కూడా సేమయాలు పంచుకుంటూ మటన్లు పంచుకుంటూ బాయ్ బాయ్ అనుకుంటూ ఆ చాలా బాగుంటదండి పండగ
ఫేసు మొత్తం పండ్ల అంటే ఫ్రూట్స్ ఒక్కడ తీసి తిని ఉపవాసం విడతామండి
ఆహా ఆహో అన్నీ ఇది మెద్దకు చర్చి కూడా బాగుంటదింటండి
అవునండి అవును మా సిస్టర్ వాళ్ళ పాపకి అక్కడే ఫస్ట్ బర్త్డే చేసాము మళ్ళీ తల నీళ్ళు కూడా అక్కడే తీసామండి ఆ వెళ్ళామండి టూ టైమ్స్ వెళ్ళాము చాలా బాగుంటది పెద్దగా ఉంటదండి చర్చి
ఆహా అదృష్టవంతులండి ఆ నేను భద్రాచలని చూడలేదు మెదా చర్చి చూడలేదు లేదు నాకు కొంచెం ఈ సార్ మీరు అట్లా భద్రాచలం కానీ మెదక్ ని వెళ్తే నాకు ఒకసారి చెప్పండిండి నేను కూడా ఫ్యామిలీ తోద్దాం అని అనుకుంటున్నా
సరే అండి చెప్తానం పక్క తప్పకుండా చెప్తాను మాకే మాకేడ ఏడి దసరా కూడా బాగా చేస్తామండి విజయవాడ సైడ్ కదా కనకదుర్గమ్మ తల్లిది విగ్రహం పెట్టీ పేట్టి నవరాత్రులు చేస్తామండి తొమ్మిది రోజులు
ఆహా ఓకే ఓకే తొమ్మిది రోజులు ఘనంగా జరుపుకుంటారా అండి
అవునండి బాగా ఘనంగా పొద్దునేేమో అంటే ప్రతి ఒక్కొక్కళము ఇట్లా ఆ అన్నదానాలు కూడా చేస్తామండి అన్నదానం కూడా జరుగుతాయి మా దగ్గర పూజ ఆ పూజలు చేస్తాము ప్రసాదాలు చేస్తాము చాలా బాగా చేస్తాముండి
ఓహో
స
ఈ ఇదండి మన బతుకమ్మ కూడా జపుతారంటాండి
అవునండి బత్తమ్మ కూడా అవునండి అవును పూల అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ పూలను పెట్టి డెకరేట్ చేయడం అట్లా చేస్తామండి చాలా బాగుంటుంది
ఆ అ అవునండి ఆ మా వాళ్ళు కూడా ఆ మా వైఫ్ కూడా చేస్తారండి ఆ పం అది మొత్తం తొమ్మిది పండగలు కదండి ఎంగిలి బతుకమ్మ అట్లలు విన బతుకమ్మ ముద్దపప్పు బతుకమ్మనే ఆ ఇట్లా తొమ్మిది బతుకమ్మలు ఉంటాయి కదండి తొమ్మిది రోజులు ఆ కలిగిన రోజు బతుకమ్మ తప్ప మిగిలిన ఏడు రోజులు మంచిగా ఎనిమిది రోజులు నీట్గ డైలీ పూలు పేర్చుకొని వెళ్ళి అక్కడ బతుకమ్మలు ఆడుకుంటూ నిమజ్జనాలు చేసుకు కుంటూ చాలా అద్భుతంగా ప్రసాదాలు పంచుకుంటూ అసలు బాగా జరుపుకుంటారంండి కాలనీ వాళ్ళ అందరు దగ్గర ఒక కాడ వచ్చి జాయిన్ అయ్యి
అవునండి మేము వినాయక చవితి కూడా బాగా చేస్తారండి మాత్తయ్య గారు
ఓహో మీరు అంటే ఫ్యామిలీ అంతా వెళ్తారా అండి మీ అత్త వాళ్ల ఇంటికాడికి
అవునండి మేము అందరం కలిసి వెళ్తాము అంటే పండగ అంటే మనము ఒక్కళ్ళం చేసుకోకుండా నాలుగైదు సాార్మస్ కలిసి చేసుకుంటేనే పండగ అనేది పండగ ఇ వైపు బాగుంటదండి
అవునండి అవునండి ఏదేమైనా అంతలా అంత ఫ్యామిలీ అందరు కలిసి చేసుకుంటే అసలు అదంతా వేరండి చాలా బాగుంటుంది
అవునండి షాపింగ్ అయిపోయింది మారి పండగ పనుడ్ల అన్నీ అయిపోయాయిడి ఫిఫ్టీన్ డేస్ అండి రెస్ట్ లేదు నాన్ స్టాప్ ఇంకా
ఆహా అంటే పిండి వంటలు చేసాం కదండి మేము ఇంకా కొంచెం షాప్ షాపింగ్ చేయలేదండి హా షాపింగ్ చేయాలి రెండు రోజుల్లో
జీవి అండి ఒకవేళ మేముంటే మేముంటే సిబ్లింగ్స్ చాలా మంది ఉంటే మేము మదీనలో తీసుకుంటాండి సేమ్ క సేమ్ మోడల్ డిఫరెంట్ కలర్ అలా తీసుకుంటావు అన్నమాట
ఓహోహో అవునా అండి
అవునండి
ఆహా వెళ్తామండి ఖచ్చితంగా మదీనా వెళ్ళి ఈసారి షాపింగ్ అక్కడే చేద్దా చేయాలి
సంక్రాంతి చేస్తారండి మీ సైడు
ఆ సంక్రాంతి బాగా చెప్తారుండి మీరు అన్నట్టు ఇప్పుడు మీరు వినాయక చవితి అట్లా ఫ ఫ్యామిలీ అందరు కలిసి చేసుకుంటారు మేం సంక్రాంతి కూడా అంత మేమంతా మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం అండి వాళ్ళు అసలు వాళ్ళ ఆ అతిథి మర్యాదలు చడ చడాలండి లాస్ట్ టైం అయితే ముప్పై రెండు కూరలుండి పదిహేను రకాల స్వీట్స్ అసలు సంక్రాంతి అసలు తినలేక అమ్మ ఆ
మీరు కొత్తల్లుడు అనుకుంటానండి కొత్త అల్లుల్ని పిలుస్తా ఉంటారు ఎక్కువ కొత్తళ్లు టి పిలిచి కోడి పందారు కూడా పెడతా ఉంటారంట కదండి
ఆ అవునండి ఆ కోడి పందాలు పెట్టారండి ఆ అసలు గ్రైండ్ గా జరిగిందండి
మా సైడు ముగ్గులు పోటీలు కూడా పెట్టారండి మా సిస్టర్ కి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది
ఓహో సూపర్ అండి కంగ్రాచ్యులేషన్స్ అండి నా తరుపున
మా సిస్టర్ కే ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి
ఆ నేను విన్నాను విన్నానండి తను అసలు ముగ్గులు బాగా వేస్తారని విన్నాను ఆహా ప్రైజ్ కూడా తనఖే వచ్చింది ఈసారి
అవునండి అవును ఇప్పుడు సంక్రాంతి అందరికీ కాదండి ఇప్పుడు భోగికి కూడా మంటలు కూడా వేస్తాం నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ అట్లా
ఆ అ అవునండి వస్తారు మా దగ్గర దగ్గర కూడా సార్ లాస్ట్ టైము
ఆ భోగి మంటలన్ని వేస్తాము సంక్రాంతి కనుమ ఏదైనా కానీ పండుగ అనేది చెడి టడిషనల్ గా చేస్తామండి పూజలు గాని నైవేద్యాలు గాని
ఒ
మళ్ళీ అందులోనే డీజే సాంగ్స్ పెట్టి డ్యాన్స్ చేస్తా ఉంటారు పిల్లలు
ఆహా చాలా బాగా చెప్పుకుంటారు అయితే ఆహా
వడి
ఆహో ఏమైనా అట్లా అంత ఫ్యామిలీతో డిస్ చేసుకుంటే ఆ త్రీలు వేరే ఉంటదిలే అండి మీరు చెప్పినట్టు
అదొక పాజిటివ్ వైపు అండి పిల్లలకి కూడా ఎప్పుడు ఒక్క దగ్గరే ఉండి ఉండి మైండ్ ఇంట్లో ఒక్కళ్లే ఉండి ఉండి పిల్లలు ఇటు నలుగురితో కలిసి ఉంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఉ టారు పిల్లలు మెయిన్
అవునండి మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి మనకు కూడా మన శాంతి ఉంటదా ఉంటదండి అంత ఫ్యామిలీతో అట్లా కలిసి ఏమనా ఉన్నా ఏమన్నా షేరింగ్లు చేసుకుంట ఏదన్నా బాధలు మంచి చెడులు అని చెప్పుకుంటూ మన ఫ్యామిలీ అందరితో కలుసుకుంటూ చేసుకు కుంటే ఆహ్
అవునండి
సరే అండి ఓకే అండి బాయ్ అండి